ఆ వినిపిస్తుందా ఆ ఏం చేస్తన్నావ్
ఏం లే దోరికే కూర్చోనున్న ఇప్పుడ ఫ్రీ అయ్యా అగదు ఇది ఇప్పుడే పడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు నానమ్ దగ్గరికి దానికి ఇది వాళ్ళ ఆనకు ఎంటో ఈ రోజు కొంచెం వలినొప్పులు జరగవొచ్చినట్టుగా ఉందని వెళ్ళి మా మామయతో వెళ్ళలి ఇంజక్షన్ చేర్చుకని వచ్చాడు వు ఎట్లి వచ్చే ఆ బాగుందిం బడలేలా గానీ ఇంకో ఈ రోజయితే పొద్దున్న నుంచి మంచి మబ్బుగానే ఉంది వర్ష చల్లగా ఉంది ఎండా రావట్లేదు అట్లా వాన పడట్లేదు
తన్నావా మరి
ఆ తిన్న
ఏ జాస్త నయితే
న వంది కాారున్న కానీ అంటే అద పొత్తున ఇన్స్టిట్యూట్ కళ్ ఆ వెళ్ళి సాయంతం అంటే పొద్దున్న కుదట్లా పొద్దున్న లేగల నేను ఇంకా లేట్గా లేచా లేచి టిఫిన్ చేసి అన్నం కూరలు చేసి మా అత్త్య రోజు మా బంధువుల అతను అదే క్యాన్సర్ అని చెప్ప ప్ప కదా చన్నపోయయారు కా ఆ చ చూసరాడం కానీ వెళ్ళ వచ్చేసరికి పదకొండు ఆటిద అత వచ్చేసరికి కా అత్తలి నేనల వెంట్లోనేన్నపో అనే వెళపోయింది మే వేసేసరికి పిల్లలు నన్న పిల్లలు పెట్టుకొని సానాలు చేయిించుకొని వంటది చేసి చేసేసరికి సరిపోయింది ఇంకా టైం అయిపోయింది ఇంక తినేసి రెంెంటంటికి క్లాస్ మధ్యాహ్నం రెండెంటికిల్ ఐదు ఇంటి రా క్లాసు
అవునా
ఇంకొచ్చిన కానీ చెప్పడదాకా బాగున్నాడు ఏంటో సడన్ గా వాళ్ళన ప్పలుగా ఉంది జరగ వచ్చినట్టుగా ఉంది అన్నాడు ఇన్నటి నుంచి రెండు రోజుల నుంచి చవునొప్పి అంటున్నాడు చూవు అంటే కొంచెం గుబ్బిలి పేరుకొని పోయి చూపించుకున్నాను నిన్నయ ఇంటికి ఆ ఏన్ంటైకి ఎలాము
ఆ నువ్వు వెళ్ళలి చూపించుకున్నావా
ఆ ఎల్ళ చూించుకున్నా అమ్మా నా డౌట్ తీిరిపోయిందేమ అది చిన్న టాన్సుల్ ముక్కమ్మ ఏం కాదుది కొంతమందికి అది కరిగిపోద్ది కొంతమందికి ఇంకా అలాగే ఉండిది ది అదేమి అంటే ముదిరితే తీస్తారు అంటే నొప్పిొచ్చి అలా ముదిరుతేా చూడు ఏంటింటే మాములుగా వయసు పెరిగ కొద్ది కొంతమందికి ఏంటంటే అవి ఒంట్లో కలిసిపోతంట మా మాములుగా కొంతమందికి ఇక ఏంటంటే ఇప్పుడు ఏదనా ఇప్పుడు నా గ్యాస్ తేపుల ప్రాబ్లమ్ం ఇట్లా ఉంది కదా దాని వల్ల ఏద ఏ కారణమైనా గాని కొంతమందికి ఏంటంటే ఆ ముక్కలా బయట పడిద్ది ఆ అది లు ఉంటది అన్నమాట అలాగా అది దాని వల్ల ఏమి కాదు నీకు జీవితాంతం ఉంటదింకాదు దానివల్ల నీకు ప్రమాదం లేదు ఏమి లేదు అసలు ఇబ్బంది ఆ అసలు బబందే ఆ టాన్సిొే భయపడడా ఏం లేదు ఏదేదో అనుకోపాక్క అని చెప్పింది ఆ ఆ అస్సలు భయపడదు ఏమి లేదు భయపడాల్సింది ఏం లేదని చూస్తాని చెప్పేసింది
పోనిలే అయిపోఇంది ఒక టెన్స్
అదే గదా ఆ టెన్షన్ తో సచ్చిపోయా అనుకో రెండు నెల్ల నుంచి చెప్పాల ఆలోచించలే ఏ పని మనసు ఫూర్తిగా చేయబద్ది కాదు ఏ జాస్తన్నా ఒక పక్క అదే దాని మీద ఆలోచ ఉంటది ఇంకెక్కడెక్కడికో ఆలోచనలు ఎంత దూరం పోతాయి అంటే ఓ యమ్మ నాకు ఏదన్నా అయితే పిల్లల సంగతి ఏ పిల్ల ఏంటి
అయ్యో ఒకటాలోచనలు ఉంటే ఇంకో పది ఒకటనుమానముంటె అక్క ఏం జేస్తాం ఏం వంట జేశారీరోజు ఎ
ఆ వంటా పొద్దునేమో బీరకాయ కూర చేసా
ఊ
ఇప్పుడేమో అద్ సరిపోదని అత్తయ్య మిల్ మేకర్ కూర చేసారు.
ఉహూ మీరు పొద్దునా సాయంత్రం వేరు వేరు కూరలు జేసు కుంటారా. పొద్దున్నొక్కూరా ఇప్పుడొక్కూర జేసుకుం
ఉ ఊ అంటే సరిపోపోతే చేసుకుంటం ఉం టే చేసుకోము.
అవున్లే అదే కాదులే కొంతమంది వేడి వేడిక్కావలంట్రు గదా.
హు అలా అనేం గాదు గాని ఉంటే చేసుకోమూ.
లాపోతే జేసుకుంటాను.
ఊ
ఊ
ఇంకా ఏం కూర మీదేం కూర. ఈ రోజు అమవాస్య గదా మాములుగా సండే నాన్ వెజ్ చేసుకుంటాం గనీ ఈరోజు అమ్మ్ అ మవాస్య వొండుకోకూడదు అసలు చేసుకోవొద్ధంటే అత్త ఇంకేం తెచ్చుకోలేదు.
అదేంటి ఎవరు చెప్పారూ.
అమావాస్య రోజు అసలు వొండుకోకూడదు అంట చేసుకోకూడదు అంట మంచిది గాదు.
అవున నాన్ వెజ్ అనేదే తెచ్చుకోకూడదా. ఆహా
అమవాస్య మనం అనుకుంటాం గానీ అమవాస్య చాల పవిత్రమైంది. అమావాస్య రోజు లక్ష్మీ పూజలు అయన్ని ఛాస్ తరు చాలా మంది అవును మంచిదసలు అమవాస్య చాలా కొంతమంది అమవాస్య రోజు ఏం చేయకూడదు శుభకార్యాలు అంటరు గనీ కొంతమంది ఇప్పుడు బిజినెస్లు స్టార్ట్ జేస్ అసలమవాస్య రోజే లక్ష్మి పూజ్జేసుకొని బిజినెస్ స్టార్ చేస్తారు ఈ మార్వాడిలు అట్లాటోళ్లు తెలుసా వాళ్లకూ బాగ కలిసొస్తాయి బాగా జేస్తారు. ఇప్పుడు డిమార్టు ఈళ్ళందరు ఎవరు అందరు మార్వడీలు
ఊ వాళ్ళే బాగా బతుకుతున్నారు. వచ్చి మనం అటు బోయి బతుకలే పోతున్నామూ. చిప్స్ బండికాడ వాళ్ళే ఈ బా హోల్సేల్ షాపులు ఫ్యాన్సీ షాపులు వాళ్ళే మనమే ఎటూ బోలా. పోతున్నాం. మనమే ఎటు బోయినా రెండ్రోలు మూడ్రోల్లో దిరిగి ఒ తారు. మన హిందూస్ ఇట్లా వాళ్ళట్ట గాదు పాపం. ఆళ్ళు కష్టమైన నష్టమైనా ఈడే ఉండి చేసు
ఆ ఊ ఆ రాజస్థాన్ పక్క అటు పక్కోళ్ళు గూడ మన పక్కొచ్చి భలే జేసుకుంట్రు ఈ యేంటి అన్నీ అంటే ఈ బ్రయిడరీ వర్క్లుగానీ ఫ్యాన్సీ షాప్ లేడీస్ సంబందించినా ఏ ఉంటైగ ఫ్యాన్సీ షాప్ లూ అన్నీ మ్యాచింగ మ్యాచింగ్
మా ఇం మా ఊర్లో అట్లే అంతా మా మగ్గమే ఎం బ్రయిడింగ్ ఏసేది వాళ్లే, ఈ ఫాన్సీ షాప్ లు బెట్టింది వాళ్ళే, ఎక్కువుగా టైల్ రింగ్ గూడ ఇంగా జెంట్స్ ఎక్కువ కుడుతారు బాగ్గుడతారయితే. ఎట్లయినా వాళ్ళ స్టిచ్చింగ్ వేర్లేబ్బా.
వాళ్ళు కుట్టే విధానం గానీ చాలా డిఫరెంట్ గా ఉండిది.
అ
వాలే బాబతే చిప్స్ బండి జిలేబీలు బండి అన్ని వాళ్ళే మా సైడ్ మనం అటు పోయి కష్టం బతకలేము వాళ్ళు చూడు మన ఫుడ్ అలవాటు పడతారు నాకు అదే అనిపిస్తుది మానమే ఆడిపోయి ఉండలేము ఒక్క రోజు తినలేము అసలు వా మాత్ర మనఫడు ని బాగ హ ఎంజాయ్ చేస్తాదిట ఉండాలిని తప్పదు కాబట్టి వాళ్ళు అలవాటు చేసుకుంటారు
అదే మన పక్క ఫుడ్ బిజినెస్ మాత్రం ఏదైనా బాగుంటదబ్బా ఫడ్ అస గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఫుడ్ కోసమే సగ మంది బెంగళూరు తమిళనాడు లో జాబ్లు వచ్చినా కూడా కొంతమంది హైదరాబాదే గాలని కోరుకునేది సగము ఫుడ్ కోసమే ఆ తిండి తిండి మన బాగుంటాయి ఏదైనా రుచి ఎన్ని ఎన్ని హోటల్ దేనికి దానికే రోజుకు కొత్త దాంట్లోకి వెళ్ళి ఉంటారు
అవును అటువైపు కష్టంలే అసలు ఇంకా షిర్డి వైపు అయితే అసలు తినలేము
ఉమ్
అబ్బో
షిరిడి వెళ్ళాలి అబ్బా ఒకసారి అయినా ఎప్పుడైనా చాలా సంవత్సరాల అసలు వెళ్ళాల ఇంతవరకు నేను అయితే షిర్డీ కి వెల్లి
వెళ్ళం టూ టైమ్స్ వెళ్ళ చిన్నప్పుడు అంటే డిగ్రీలో వెళ్ళాలి
హ నేను అసలులా నేను పక్కన ఉన్న శ్రీశైలం కే వెల్లాలేధ్ అబ్బా
శ్రీశైలం వెల్లు అసలు నెక్స్ట్ శ్రావణ్వాసం వెల్లు బల్లేె అసలు బల్లేె ఉంటది అ అయితే దర్శనం లేట్ అయిది ఇప్పుడు వెళ్తే మీకు ఈజీ అయిది ఒకేళ కనునని
మా ఆయన పెళ్లి రోజుక వెళ్దాంలే తీసుకెళ్తాలి అంటున్నాను నవంబర్లా నవంబర్లా
ఎప్పుడైనా శ్రీశైలం కి దర్శనానికి ఇప్పుడు జనాలు ఉంటేనే ఉంటారు ఇబ్బంది ఏం లేదు కాతే అప్పుడు పిల్లండి కాబట్టి జాల లేట్ అయింది దర్శనం ఇప్పుడుకో ఊరు
పిల్లలతో అంటే వెళ్ళలేము పిల్లలతో వెళ్లాలంటే ఇంకా వెహికల్ తీసుకెళ్ళాలి బస్సుల్లో ఎలా అంటే కష్టమే ఇద్దరం మేమిద్దరం అయితే బస్ లో వెళ్ళిన ఎక్కడైనా నడుచొని వెళ్ళవచ్చు అటు ఇటు జరగొచ్చు పిల్లతో వెళ్ళాలంటే కారు తీసుకొని వెళ్లాల్సిందే అప్పటికప్పుడు చూసుకొని వాళ్ళీ బయలుదేర అట్లా ఊ ఎక్కడికన్నా ఇంకా నల్ చోట తిరగాలన్నా పిల్లలు కారు ఉంటేనే ఎందుకంటే బస్సుల్లో టాయిలెట్ల వెళ్లన్నా బాత్రూమ్ వెళ్లన్నా పిల్లకి ఇబ్బందియితేపగా టాయిలెట్లు అంటారు బస్సులోకి పసం ఆపుతుర అదే మన సొంతకారు అయితే ఆపుతారు ఆపుకొని ఏ పెట్రోల్ బంకుల దగ్గర లేకపోతే ఏ బయట ఎక్కడ చెట్ల దగ్గర ఆపుకునే పోపించుకోవచ్చు చేవిసుకోవచ్చు ఏదైనా
అట్ల అయినా మన సొంత వెహకులు పెట్టేది అది వేరు కదా
ఉ
అట్లా వేరు బస్ ఊడి ఎడక చ ఆపురా సామి అన్నగానే ఆపర
ఆహా అందుకే పిల్లల్ని ఎప్పుడు మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ని తీసుకు న్నా కూడా నైట్ నైట్ స్లీపర్ బుక్ చేసేది ఉమ్ ప్రైస్
మ్మ్ అంతేలే ఆవిడా నిద్ర పోతు చల్లగా
ఆ
కాలు చేయకుండా పగలు అంటే పాపం ఎండలకి గానీ అది పగలు జర్నీ వేరులే అబ్బా
మ్మ్ హ్హ్
నైట్ అయితే ఏం అనిపివదు
మ్మ్
మ్మ్ హ్హ్ అట్లాగ తిన్నావా అయితే
ఆ తిన్న
మ్మ్ హ్హ్ తినాలి ఇంకా
ఆ ఆయన పడుకున్నాడు ఆ వెళ్తా అదే ఇంగ రేపు మల్లి క్లాసులకి వెళ్తే ఎక్కువ టైం ఉండదు కదా సరే టైం ఉంది ఇప్పుడే పడుకోని ఉండదులే అని చేసా
మ్మ్ హ్ పడుకో లేదులే నాకు కొంచెం టైలరింగ్ వచ్చు టైలరింగ్ చేసుకుంటా ఉన్నా
మ్మ్ నీయి నువ్వే కుట్టుకుంటావా
ఈ మద్యే లే
అదే డ్రెస్సులు కుట్టుకుంటావుగా సాలు లే అబ్బా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లో అయన్న కుట్టించుకోవాలంటే ఎంతేత రేట్లున్నాయి
ఆ ఇంకా అంటే కొంచెం బేసిక్ తెలుసు ఆల్రెడీ నేను నేను అప్పుటికప్పుడు పెట్టాను తెలిక పదివేలు పెట్టి మిషన్ అదేంటి స్వియింగ్ మిషన్ కరెంట్ ది ఇట్లా బల్ల ఏం ఉండదు అది మైనస్ అయింది నాకు అప్పుడు
కుట్టుకునేదా
కుట్టుకునేది కాదు కరెంట్ది మోటర్ ఉంట్రలా చిన్నది పెట్ట
ఆహా
కుట్టు ఉండదు దానికి అక్కడ మైనస్ కొట్టింది నాకు ఆ బళ్లా అసలు ఉండదు దానికి కొంచమే ఉంటది సపోర్టింగ్ గా దాని వల్ల ఇబ్బంది అంటే ఏ ముందిలే నేర్చుకోవచ్చు అప్పుడు నెలకు వచ్చేసి సుమారు ఒక ఐదు ఆరు టాపులు కుట్టు కునే వాళ్ళము కుట్లు వేయడానికి ఒక్కొక్కదానికి ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఈయ అట్లా ఆలోచించి పెట్టా ఆర్డర్ ఇప్పుడు ఈ మధ్య నేర్చుకున్నాను పెట్టి మిషన్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేర్చుకోవడం ఈ మధ్య యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను
ఆ ఆ మంచిదేలే కుట్టు కుట్టుకూలి ఎంత అవుతుంది శుభ్రంగా ఇప్పుడు మమ్మీలు చీరలు ఉంటాయి కదా చీరలు వాళ్ళు పాత మోడల్ అయిపోతు